హలో.
ఎత్తడనికి ఇంత సేపా.
ఎత్తినండ్రా.
అదే ఇంత సేపా.
ఎత్తిన్న.
ఇప్పుడు ఎత్తినవు అంటున్న.
నెట్ కనెక్ట్ అవ్వదు. మీలాగ నేనేం ఫారెన్లో లేను కదా.
నే నేను ఫారెన్ లొ
అవు మాల బ్యాంగ్ళూర్ రిక్వెస్ట్ టు ఫారిన్.
ఉమ్ ఏచేన్.
యు నో దాట్ మోడ్రన్ సిటీ అంటే ఏది చెప్పు.
తెలీదు నాకు.
ఇవన్నీ జికె క్వశ్చన్స్.
ఆహ్ అయితే జీకె జీకె ఫేం నాన్.
అమ్ దద్దు నీకు అప్పుడు జీకె ఎట్లా చదు ఆహ్ నీకు గుర్తుందా నువ్వు ఎట్లా చదువుతాంటివి జీకే అప్పుడు.
జీకేనా అది ఏమో నాకు గుర్తుకూడ లేదు అసలు.
అప్పుడు మనకి తెలుగు సార్ వస్తుండే కదా. జీకెకి ఎగజా మనం ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే కదా. సార్ అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు క్వశ్చన్లు ఆన్సర్లు చెప్తాడు కదా. నేను క్వశ్చన్లు రాసుకోను ఆన్సర్లు స్ట్రైట్ గా రాసుకుంటా.
ఉమ్.
ఆన్సర్లన్నీ ఫస్ట్ నుంచి వరుసగా రాసుకుంటా. ట్వంటి ఫోర్ బై ట్వంటీ ఫోర్ పాప అంతా పిక్చర్లు క్వశ్చన్లు రాసుకొని మన్న కింద బలాంగ్వడ్ లో ఆన్సర్లు రాసుకుంటాను ఏ
హూ హమ్
ఎట్లా వాల్లు స్ట్రైట్ గా చెప్తున్నారని తెలుసు అందుకు ఆన్సర్లు మనకి అప్పుడు అట్లే కదా జీకే
ఏమో నాకు గుర్తు కో లేదు జీకే అసలు ఎట్ల ఉండాది అదేలే ఎప్పుడ ఎప్పుడుదో అది వసుకున్న గుతలేదు
మీతపర్స్ని ఎందుకు గుర్తుంటది ఓసారి సోషల్ లో నువ్వే అనుకుంటా నాకు మార్కు రెడ్యూస్ చేపిచింది
నేనా
నువ్వో ఎవరో మొత్తానికి నాకు తెలియధు కాని నాకు సోషల్లో లో మంచి మార్క్స్ వచ్చిండా ఎయిత్ లోనో సెవెంత్ లోనో తెలియదు గాని అప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ లో మార్క్స్ మీరే వేసిండింది
నేనా
ఆ
ఆ ఏమో మరి నాకు తెలియదబ్బా
ఈ చ మంచి మార్కులు వచ్చినాయి నాకు మళ్ళ తీర ప్రోగ్రెస్ కార్డ్ లో చూస్తే పది మార్కులు పైన తక్క వ ఏషినారు తెలుసా గబ్బు మోహాలు నువ్వే ఏసింటావనుకున్నా
ఇల్ేడా
అప్పుడు నీ మైండ్ సెట్ నీకంటే ఎవరికి ఎక్కువ రాకూడదు అనే థాట్ తో ఉంటాటి నువ్వు క్లాస్ లో
ఎవురు నేనా మొకం చూసుకో
ఏ కరెక్టా కాాలజ చెప్పు
నేను ఏ రోజు అనుకోలేదట
వాయి అబ్బా
నాగంటే ఇప్పుడు ఎవరికి ఎక్కువ రాకూడదని నా పాటికి నేను చదువుకునే వాడిని అంతే కానీ మీరు నాకన్నా తక్కువ వచ్చేవాలంతే ఆ
ఎట్లా చదువుతాంటివి నువ్వు అసలు
నాకేం తెలుసు నా స్ంట నేను నా తమ్ముడితో నువ్వే కదా మాట్లాడింది నేను అసలు చదివను అని చెప్పాడు ఆడు ఇంట్లో నేను ఇంట్లో అసలు చదవను నేను స్కూ లోనే స్కూల్ డేస్ లోనే అంటండేది స్కూల్ డేస్ లో కూడా నేను ఇంట్లో చదావనుఆడ స నను నను అస స్కోల్ ఉం మీ ఇంట్లో ఇచ్చతాలే
హరి
చ్ నేను అసలు ఇంట్లో అసలు చదువను ఏదన్నా స్కూల్లో క్లాసెస్ ఉండమే ఉన్నప్పుడే అయిపోతుంది అంతే
అంటే విన్నప్పుడే అట్లా మైండ్ కి ఎక్కిస్తావా గ్రేట్ రా
అప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు ఇనుండది కాదు కదా చెప్పేది కూడా అర్థం కాదు అట్లా ఒకరు చెప్తుంటే వాడు సార్ సప్పు సప్పు సప్పు మాట్లాడుకుని పోతున్నా సార్ నాకు అర్ధం కావట్లేదు ఉ అది నా పరిస్థితి ఏం చేయాలా ఆ ఇప్పుడే తిన్నా నేను ఆ రెండు బర్గర్లు ఒక ఫ్రెంచ్ ఫ్రైస్
ఉ
హలో
తింటావ్ అప్ప నీ కెమీ
మాట్లాడి సావు హలో హలో అండి రెండు సార్లు అన్న కూడా రిప్లై ఇవ్వకపోతే ఎట్లుంటది
ఏం చచ్చిపోతా వేళ నేను ఒక రోజు మాట్లాడకుండ ఉంటే
ఔ మల్ల
మూసుకో చెడిపోయే మాటలు మాట్లాడకు ఉ పోతే పోయిందలే పీడ వదిలింది అనుకొని సంతోషపడపోతవ్
నీ కథే మాత్రమే తెలుసులే
ఇంకొసారి ఏం తెలుసు
ఏం లేదు బర్గర్ రెండు బర్గర్లను ఫ్రెంచ్ ఫ్రైస్ బుక్ చేసుకున్నా ఉ ఆవి నూట ఇరవై రూపాయలు మాముూలుగా అయితే టూ ఫార్టీ ఎంతో
మరి వన్ ఫిఫ్టనే ఏపిచ్చుకున్నావు కదా అడగొచ్చు కదా
ఓపెన్ పెన్ ఆఫ్ అంటే వన్ ట్వంటీకి వచ్చింది ఇంకా థర్టీ రూపీస్ ఉంది వెనక్ కేసేస్తా వన్ ట్వంటీ నా వన్ ట్వంటీ ఉంది ఎగ్జాక్ట్ గా థర్టీ రూపీస్ ఉంది దానికి ఒక వన్ ట్వంటీ అంటే ఇంకో దాంట కూడా
ఎందకులే రేపు ఇరువై రూపాయల ఎగ్ పప్పు తిని పొద్దున్నే
కాదు ఇంకొ దాంట్లో ఆర్డర్ పెట్టి బర్గర్ కింగ్ అని మెక్ మెక్డొనాల్డ్స్ లో పెట్టింది వచ్చి ఇవి రెండు బర్గర్ లో ఒక ఫ్రెంచ్ రైస్ బర్గర్ కింగ్ లో ఒక బర్గరు ఒక ఫ్రైస్ పెట్టటింటి అది టూట్ న్ని టూ టెన్ టూ ఫార్టీ వన్ ట్వంటీ సిక్స్ వచ్చింది రెండు పెట్టింటే ఈ వన్ ట్వంటీ సిక్స్ బర్గర్ కి క్యాన్సిల్ అయిపోయింది అనమాట దానంతట అదే ఆర్డర్ క్యాన్సల్ డు అమౌంట్ కట్టేశాను అమౌంట్ రిటర్న్ పడతది అంట చూడాలి మరి
ఉ
ఇంకా అది అది పెట్టింటి ఇంకా అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నేను ఇది పెట్టాను
అంటే ఇప్పుడు నా డబ్బులన్నీ గంగలో పోయినట్టేనా
ఆ లేదు పడతే రిటర్న్ ను
నేను అదృష్టం చేసుకున్నా నేను యాదో జన్మలో
వద్దు నేను పెట్టేస్తాలే నీకే ఇచ్చేస్తాలేను డబ్బులు ను నా దగ్గర నోట వన్ సెవెంటీ రూపీస్ ఉంది వన్ సెవెంటీ చేస్తేస్త నేన్ ఇంకా వన్ ట్వంటి సిక్స్ రూపీస్ పడుతుది అది ఇది వన్ సెవెీ ఫైవ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేసెస్తా మిగతాది మిగతా ఇరవై వేల తొమ్మిది వందల ర
అవ్వ ఆ
మల్లి ఇస్త
ఎప్పుడు ఇప్పుడే కావాలి నాకు
ఇప్పుడేన మెసేజ్ పెడతాలే తీసేస్కో
మెసేజ్ వద్దు మాకు మెసేజ్ వద్దబ్బా
వచ్ వచ వచ్చినప్పుడు ఇచ్చేస్తలే
ఏం కామెడీకి కూడ అనకూడదు ఎప్ప కామెడిగ అది కామెడిగా కాదు కాయీడిగా అన్న నీక్కూడా తెలుసి
ఉహు నాక్ తెలియదు
పెడద్దు మీ ఫ్రెండ్స్ కి వాళ్ళు పెడతారా వాల్లా గర్ల్ ఫ్రెండ్స్ పెడతరా మీ ఫ్రెండ్స్ కి
మా ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఆ ఎవర్ లేర్
అంటే ఉన్నవాళ్ళయినా మంచిగా చూసుకుంటరా అదేందది
ఇప్పుడు మా రూమ్ లో ఇద్దరం ఉంటున్నాం ఒడికేమో బ్రేకప్ అయి్యంది మొన్న వన్న
ఉ
క ఒక టూ మంత్స్ బ్యాక్
నిన్న అడగరాద మీరు ఇన్నిళ్ నుంచి ఎట్లున్నారు అసలు విడిపోల తాట్ రాధా అని
అడుతారు నేను వదిలే అనుకున్న బబ్బా పొదలేదు ఎలా అంటాడు నేను
అంటె
అంటే ఇప్పుడు నీకు ఉదయాల ఉందా అంటావ ఎస్ నాకు తెలుసు
చెప్పు మల్లా నువ్ అట్ల జెబ్ ఎట్లా జబ్త ఓ
నే నేను నేను కాదు అనింది నా మాట నేను జె జెస్ట్ మీ ఇంట్లో తెలిసినా సరే అవ్వబపోద లేదరా నన్నీ ఇంక అప్పటి నుంచి ఇంక ఎక్కువ నమ్మకం వచ్చింది మేము విడిపోమని చెప్పి అన్నాను ఆ నువ్వుదుల మాముల్గా నేను ఎప్పుడన్నా సరే సరదా బ్రౌకప్ అన్న బ్రేకప్ అయిపోయింది అంటే ఆ నువ్వు వదలనుకుని ఆమె వదలదలేరా అంటారు అమ్మ అద వెలా ఉంటదు
ఊహు
ఉ అది
నింద వయశట్ న వద్లి స్తనక్క కోసమే లేదంటే నిన్నంతా డైలాగ్ అన్నావె షి వాన ఏ షాపుల ఆటోలో పోయేటప్పుడు అంటే ఒకవే ళ ఇప్పుడు నితిన్ ని వదిలేస్తే ఏం చేస్త అంటే అక్క వదిలేస్ నేన్ జుట్టు పట్టుకుని లాక్కొచ్చుకుంటా అక్క నా దగ్గరికి వాన్ని అన్నా న్నానా నిన్న డైలాగ్ అన్నవ్ గాదా యషు అప్పుడే ఏమైంది నీకి అంత
ఉమ్ నా జుట్టు పట్కొని లాక్కొకుని వస్తవా ఇ
లాకొచ్చుకుంటున్నా అన్నా నవ్వుతుంది ఇంకా
ఉమ్
నేనేం పోనీయన్ వాడ్ని వాడు పోడు అంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే పోయినా నేనేం ఊరుకుంటానా లాక్కొచ్చుకుంటాను దగ్గరికి జుట్టు పట్టుకొని మరి అని
ఉమ్ హు
బాగా
జుట్టు పట్టుకుంటావ్ నాదీ
ఆ పట్టుకుంటా
పట్టుకో చూద్దాం
ఈ నువ్ ఎన్ని సార్లు నాతో కొట్టిచ్చుకోలేదురా
ఏ ఏదో కుక్కని కొట్టినట్టు కొట్టినట్టు చెప్తున్నవ్ ఉమ్
అయితే అది కొట్టడం గాదా
ఆహా కాదు
అయినా నేను ఎవరిని కొట్టను నార్మల్గా
నువ్ కొట్లేదా
ఏ ఉమ్ సిల్లిగా కొట్టిందంతే గాని సీరియస్
సీరియస్ గానే కొట్టిండుగా అసలు కట్టె తీసుకొని జప్ప జప్ప కొడితే ఆ వారం ఆ వా అసల్ వారం రోజులు పోలేదు నాకైతే అసలు ఎంత నొప్పించింది తెలుసా ఎ ఎంత బాధపడిన్నా తెలుసా నేను అసలు
ఉమ్ ఎవరన్నా జూస్తే నమ్ముతారు ఇంగా నిజమే అనుకుని అట్లా మాట్లాడుతవ్ నువ్వు
ఉమ్ నిజమే గదా
మొఖాన్ని చూసుకోపో
మొగం జూసుకోవలా ఏం మొగం జూసుకోవాలా ఏం లేదు వామ్మో వాయ్యో ఒల్లెంకలో నేనేం చెద్దు సల్లెంకలో
మొన్న మెసేజ్ బెట్టి నాడు
ఏమంటా
రిజల్స్ పెట్టుండే
ఉమ్
జాబ్గా కాలేజ్ లో ఉన్నప్పుడే ప్లేస్ అవ్వాల బయటకు వచ్చినాక ట్రై చేయడానికి అవ్వదు ట్రై చేయకు అని బెట్టినాడు
ఉమ్
ఇంగ రిప్లే ఇయ్యలేదు
ఉమ్ హు ఏందో
ఇది స్పీకర్ ఆన్ ఆప్షన్ లేదు గదా మరి మాట్లాడతలే ఏదైనా చేసి ఏదైనా మనసు పూర్తిగా ఒకట్టే జేయాలా
అబ్బా నువ్ ను నువ్ నువ్ జెప్తున్నవా అది
మీ తాత వచ్చి జెప్తున్నడా మీ అవ్వ వచ్చి జెప్తుందా
ఉమ్
లేకుంటే మా అత్త వచ్చి జెప్తుందా మా మామ వచ్చి జెప్
సరేలే మళ్ళీ జేస్తా నేను
ఎందుకు
బాయ్
ఏమైంది